హలో బాగున్నారా గుడ్ ఈవినింగ్ సార్ బాగున్నారా
బాగున్నానండి మీరు ఎలా ఉన్నరండి
పలు చాలా బాగున్నామండి
చెప్పాలండి ఎలా ఉన్నారు మీ ఊర్ళ ఏం నడుస్తుంది ఎలా ఉంది
ఏందండి ఇప్పుడు చాలా వెదర్ వెదర్ కండిషన్ బాలేదండి చాలా ఎండాలు దంచి కొడుతున్నాయి వర్షాలు లేవు ఏం లేదు మొన్న మ్యరేజ్ కని వెళ్ళాను అయితే అక్కడ వాటర్ చేంజ్ వల్ల చాలా జలుబేసిందండి తీష్ ఉంది
ఆహా ఎందుకండి మరి వాటర్ ఫిల్టరె ఉంటది కదండి అవి
అహా నేను ఫిల్డ్ అది తాగనండి మినరల్ వాటర్ నాకు పడేవండి గొంతులో మొత్తం లాగుతది నేను నార్మల్ వాటరే తాగుతానండి నార్మల్ వాటరే తాగుతానండి
అవునండి మ్యారేజ్లో ఏమండే మరి
మ్యారేజ్ లో రుమాలి రోటీ ఉండే రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ అది చెంచం ఉండే కద్దూకి ఖీర్ ఉండే మటన్ బిర్యానీ ఉండే చికెన్ బిర్యానీ ఉండే లెగ్ పీస్లు ఉండేవి చాలా వెరైటీస్ ఉండేనండి కనీ అన్ని తీసే వరకి మనం తినలేకపోయాము చాలా అంటే చాలా ఉండే ఫిష్ ఫ్రెష్ ఫ్రై కూడా ఉండే
మీరు చాలా తిన్నారేమో అండి మీరు
లేదు అవన్నీ చూసే వరకి ఏం కూడా అసలు తినాలనిపించలేదండి
అవునా
కుర్బాని మీఠ తిన్నాను అంతే
ఆహ
ఇంకా మీదంట్లో కూడా చేస్తారా అండి అవి వెరైటీస్ అన్ని
ఏందండి
మీ దంట్లో కూడా చేస్తారా అండి వెరైటీస్
లేదండి మా దాంట్ల పప్పుచారు బగారారైసు మటన్ కర్రీ లేద చిక కర్రీ
ఏమౌ మా దంట్లో అయితే ఇవన్నీ ఉంటయండి
మేము అవన్నీ చేయమండి అవన్నీ
చికెన్ బిర్యానీని తిన్న వాళ్ళు చికన్ బిర్యానీ మటన్ బిర్యానీ వాళ్ళు మటన్ బిర్యానీ రెండు పెట్ట పెట్టేస్తారండి ఎది ఇష్టమయితే అది తినోచ్చు
లేదండి మేము మా గన్ని పెట్టామండి లేదామా అంట ఒక సీట్ పెడతామా హలీం పెడతాం చికెన్ బిర్యానీ పెడతామండి
నంక మళ్ళీ లిక్విడ్స్ కూడా పెట్టారండి
గన్ని పైసాలే అండి మా దాంట్లో ఉండదండి మేము ఓక్కలకి చూపెట్టుకోవడానికి చెయ్యమండి మా దాంట్లో మేము ఏదైనా అదే అండి నేను ఏమంటున్నా మాద ఇలా చూపెట్టుకోవడానికి చెయ్యమండి మేము మా ఇచ్చ మేం సాటిస్ఫాక్షన్ అయితే చాలండి
లేదండి మ్యారేజ్ ఒకటేసారి అయితది కదాండి ఓకే ఓకే కాదు కదా
చేయమండి అలా మ్యారేజ్ ఎన్ని సోట్లయిన గాని మేము అలా చేయమండి ఇవాళ మ్యారేజ్ ఒకసారి అయితే అని చేస్తే రేపటి నుంచి రోజు రోడ్ మీద చూడ అయితారండి
అవునండి అది కూడా కరెక్టే ఇగ మా ఇప్పుడు నేను వెళ్ళాను కదా వాళ్ళు చాలా రిచ్ అండి
నేనే ఏమంటున్నా ఇవాళ ఉన్నాయని ఎగిరితే రేపటి రోజు అడుక్కొని తినాల్సి వస్తాయండి
అవునండి
మరి దాన్ని బట్టి చూడాలండి ఎంత మీరు ఎన్ని వెరైటీస్ పెట్టినా ఎన్ని ఏం చేసిన ఉన్న గాని తిన్నోడు ఏదోక్కడు నేను ఏమంటున్నా ఏదో ఒక్కడు పేరు పెట్టే పోతాడు నాకు దొరకలే నాకు తా ఇట్లా చేసిండు అట్లా చేసిండనీ
అవునండి
అందుకోసమే ఇవన్నీ ఏం చేయమండి పెడితే హలీం బిర్యానీ పెట్టాళ్ళాంటే
తే మ్యారేజ్ కాదా
మ్మ్
సింపుల్ ఫుడ్స్ పెడితే కాదా మ్యారేజ్
నేనే ఏమంటున్నా అండి మా మా బ్రదర్ ది చేసామండి మేమేం పెట్టలే అండి రెడ్ చికెన్ గిడ్ చికెన్ ఏం పెట్టలే హలీం బిర్యానీ కర్డు కీరు పెట్టామండి మెటేబల్కి స్టార్టర్ బెట్టాము అంతే అండి
ఇంకా అదే మంచిగా తింటారు మ్మ్ ఓన్లీ బిర్యానీ ఉన్న కూడా కర్ కడుపునిండా తినచ్చు ఇవి అన్నీ ఇ పెట్టేసరికి అసలు ఏం తినబుద్దికాదు
అవునండి ఆ ఇగ ఇవన్నీ చేయడే మళ్ళా ఎదు తోడు రేపటి రోజు ఇంటి ముంగడికి రావాలే
బ్రదర్స్ సిస్టర్స్ ముందు వెనక ఎవరు లేరండి తను ఒక్కడే కాబట్టి ట్టి బా రిచ్గా చేసుకున్నాడు
అవునండి నేనే ఏమంటున్నా అండి ఎంత రిచ్గా చేసుకు న్నాగాని చాయిదా ఉండదండి
మ్మ్ ఎవ్వరు లేరు మళ్ళా ఎనక ముందు అన్న
అవునండి ఇప్పుడు మీ దగ్గర పైసలు ఉంటాయి ఇప్పుడు మీ మ్యారేజ్ అయింది వైఫ్ వస్తాదో అవి అంతా ఉంటాయండి ఇప్పుడు తర్వాత ఇప్పుడు జేబ్ లో పైసలు ఉండాలండి
అవునండి
ఇప్పు ఉన్నాయి లేద ఇప్పుడు పెట్టుకుంటే ఎట్లా అండి రేపటి రోజు రోడ్ మీద వచ్చుడె అండి అప్పుడు ఒకనికి అడుగుతే ఎవ్వడు రూపాయి ఇవ్వడండి
మ్మ్ అది ఆలోచించాలి మనం
మరి ఎట్లా అండి ఇవ్వాలనా
కరెక్ట్ ఇప్పటి వాళ్ళు రేపటి కోసం ఎవరు ఆలోచిస్తాళ్లాండి
ఏమండి కాదు ఎవ్వల్లిష్టం వాళ్ళదండి చెప్పలేమండి అదైతేమ్మా
మ్మ్
ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్ కుంటారండి మనకు నచ్చింది మనం చేసుకుంటాము వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారండి అవునండి
ఇంకా
చెప్పడండి ఏం సంగతులు ఎట్లా మరి ఎలా ఉండే మీ మ్యారేజ్ కి పోయిన ట్రిప్పు మీ ఫ్యామిలీ మొత్తం కలిసిందేమో మ్యారేజ్ చాలా మీ స్టేటస్ కూడా వచ్చదండి చూశాను నేను చాలా స్టేటస్ పెట్టారండి మీరు
అవునండి
మ్
అందరు వచ్చారండి మా పెద్దక్కయ్య మహారాష్ట్రలో ఉంటది తను కూడా వచ్చింది మా సిస్టర్ మంచిరాల్లో ఉంటది తను కూడా వచ్చింది చాలా ఎంజాయ్ చేసామండి అందరు మీట్ అయ్యాము
అవునండి అదే చూశానండి చాలా మీరు చాలా ఆనందంగా ఉన్నారండి మీరు
అవునండి మాకు రిలేషన్ బ బ్రదర్ అయితాదండి డాడీ వాళ్ళ తరుపు నుంచి
అదే అదే చూశాను నేను అవి బాగా బాగ అంటే ఆ పెళ్ళి కొడుగు కంటే ఎక్కువ ఆనందం మీకే కనబడ్
అవునండి ఇగ బ్రదర్ కదా ఆనందంగా ఉన్నార్
అదే అంటున్నా చాలా రోజుల తర్వాత కలిషరేమో మీ ఫ్యామిలీ రిలేషన్స్ అంత ఇంకా అండి ఏం సంగతి మరి ఏమన్నారు మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లుండే ఏం కత
ఆ మేము వన్ డేనే మీట్ అయ్యామండి అదే రిసెప్షన్ కే కలిసాము మళ్ళీ నెక్స్ట్ డే ఎవరింటికి వాళ్ళే వచ్చేసాము పిల్లలు స్కూల్ టైమింగ్
అదే ఒక రోజు లీవ్ పెట్టమనలండి ఒక రోజు లీవ్ పెట్టి మీ ఇంటికి తీసుకపోవద్ద
మ్
ఎట్లా అండి రిలేషన్స్ అస్ త్ రిలేషన్స్ కిట్లా సగంలో వదిలేస్తారా అండి
ఆ ఎవరింటికి అళ్ళు వచ్చేసమండి నెక్స్ట్ డేనే
అట్లా కాదండి దగ్గర ఎవర్థి ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోవాలండి
అవునండి ఇప్పుడు నెక్స్ట్ మా బాబాయ్ కొడుకు మ్యారేజ్ ఉంటదనుకుంటా ఇగ అప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి
లేదండి ఇవి ఏమో అండి ఇగ మాదైతే మా దాంట్ల అయితే అట్లుండది
మ్ మా బాబాయ్ కొడుకు మ్యారేజ్ ఉంటది ఇగ రీసెంట్ లా
ఎందుకండి అలా అంటున్నారు ఏడున్నదండి అమ్మాయి చూసారా
ఆ హ చూస్తున్నమండి చూస్తాం
మ్ హు
చూసి ఇగ తొందర చేస్తె చేయాలి జాబ్ కోసం చూస్తున్నాడు మా మా తమ్ముడు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు కొంచెం జాబ్ వచ్చేస్ స్తె
చేసేస్తరా మ్యారేజ్
కీ క్ ఏందండి జాబ్ కోసమే చూస్తున్నాడు మా బ్రదర్
అదే అండి జాబ్ వస్తే మ్యారేజ్ చేసేస్తారా ఇగ
చేసేస్తాం ఎక్కడైనా చూస్తే
అవునా అండి
అవునండి
ఉ హు
హుమ్
మీ నాయనా ఏమని
అలా తనదయితే ఇంకు బాబాయ్ కూర్చుంటాడు
షాపింగ్ కెలా మరి సూరత్ నుంచే తెప్పిస్తారా మీ బాబాయ్ కొడుకు మ్యారేజ్ కి అలా
హలో షాపింగ్ యాడికి పోతారండి మరి మీరు మ్యారేజ్ షాప్ పిగ్ కి సూరత్ కి వెళ్తారా షాపింగ్ షాపింగ్ అండి మ్యారేజ్ షాపింగ్ ఏం సూరత్ కి వెళ్తారా
వచ్చిందా అండి
వాయిస్ రాడం లేదండి మీది
ఆ ఇప్పుడు వస్తుందా
ఆ చెప్పండి షాపింగ్ కి సూరత్ కి వెళ్తారా మ్యారేజ్ షాప్
ఆ లేదండి ఇప్పుడు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అండి ఇప్పుడు అంది మ్యాచ్ ఫిక్స్ అయితే దాంట్లోనేకెలీ మేము సెలెక్ట్ చేసుకొని వేస్ కుంటాము ఇంక వానికి కూడ పెడతాను మా పిన్ని కీ బాబాయ్ కి దీంట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర
అవునా అండి
అవునండి
అదే అంటున్నా మరి లేద మరి మీరు హోల్సేల్ తెచ్చే కాడికి తీసుకపోయి ఇట్ల ఇప్పుడు కట్నాలు అవి పెడతారు కదా
అవునండి
అక్కడ ఇప్పిస్తారేమో అని
ఆ అంటే మా దాంట్లో భాయి జోడా అని ఉంటది కంపల్సరీ సరి సిస్టర్ బ్రదర్ కి కొనాలి డ్రెస్
ఆహా
నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి
ఆహా
దాంట్లోకేళ్ళి తీసుకెళ్తా
అవునా అండి
అవునండి మా బ్రదర్స్ పెట్టిన ఒకటే పెట్టకున్న ఒకటే అంటారు కానీ నేనే పెడతా
కాదండి ఇప్పుడు మీరు కొంటారా
కొనుడే కదా అండి
మీ బ్రదర్ పెళ్లికి
మాదే షాపు కదా అండి
ఆహా అట్లాంటడం లేదండి ఇప్పుడు ఏవైతే కట్నలు పెట్టడానికి మీకు కొంటారా అని అ డుగుతున్నాను బాదరొక్కింది మీక అర్దం అవ్వడం లేదా అండి ఇప్పుడు మీ బ్రదర్ పెళ్లి సెట్టైందన్కోండి
అవ్నండి
నీక్కోంటార కట్నాలకి
ఆ
మెడం
అహా అంటే వేరే షాప్ కెళ్ళి కొనే అవసరం లేదండి మా షాప్ ప్లొనే ప్రతీదీ ఉంటాది తుప్
వేరే షాప్ లో కొనేడ్ది అడుగుతాలేనండి నేను గూడా నీకు కట్నాాల్ పెడుతారా అనే అడుగు
అవునవునండి పెడుతారండి
అది అడుగుతున్న వేరే షాప్ కి బోతారా మీ షాప్ కి బోతార అని అడగడం లేదండి అదేను
అవునండి నాకు మా హస్బెండ్ కి మా పిల్లల్కి గుడా మా పిన్ని వాళ్ళు పెడతారండి
ఆ అదడుగుతున్నర ఇంగ్ మీరేమో మీ షాప్ లో కొనాలన్న అన్నట్టు జెప్తున్నారండి
మేము వాళ్ళకి పెడుతాము బట్ వాళ్ళు మాకు పెడుతారు
అవునా అండి ఆహ మంచి గండి మాతో మాట్లాడి నందుక్ చాలా ఆనందంగ
అవునా అండి
ధన్యవాదాలు దండి